హాయ్ బా ఉన్నారా
బాగున్న మీరు
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
నేనా ఇప్పటి వరకు నా స్నేహితురాలతో మాట్లాడా
అవునా
ఆ
అంటే బిజీగా ఉన్నారేమో అని అడుగుతున్నా
ఫ్రెండే కాల్ చేసింది ఇట్లా పెళ్ళికెళ్ళిళ అంటే వాళ్ళ అంటే నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ పెళ్లి
అవునా
అయితే ఇల్లిల్ం ఎట్లా జరిగింది ఏం కథ అని అడుగుతున్నా మొత్తం ధూంధాం హడా ధూంధాం హడావిడి చేసిళ్ళు అంటా ఫుల్ చిల్లు పాటి మూడు హల్దీ అయితే బాగా జరిగిందండి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా హల్దీ
అవునవును అసెలే అంటే పచ్చ కల్లరే కదా ఆ దుస్తులు వేసుకోవడం
హ్మ్ ఆ జ్యువెలరీ కూడా మొత్తం ఎల్లో ఎల్లోరా ఎయల్లో కలర్ లో ఉండడం మాన్ ఆ వాటర్ కలర్స్ ఫోటో షూట్స్ కూడా బాగా అవుతున్నాయి
హల్ది ఒకదానికే ఒక ఆల్బమ్ పెట్టొచ్చు అసలు
ఆ అవును మా అన్నయ్య పెళ్లి కూడా అట్లే హల్ది మొత్త మొత్తానికి ఒక ఆల్బమ్ మళ్ళీ పెళ్ళికి రిసెప్షన్ కి మొత్తం మొత్తం ఓన్లీ ఫో ఫోటోస్ కే ఒక సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అయినై
హా అమ్మా ఫోటోస్కే
ఆ అంత గ్రాండ్గా చేసుకున్నారు మరి ఇప్పుడు పెళ్ళిళ్ళ అంటే ఒక పెద్ద ఈవెంట్
ఈయన్ నన్ను మరి ఘోరంగా డబ్బులండి దాన్ని పెడుతున్నారు ఇగ ఫొటోస్ కే అయితే వాళ్ల ఫ్రెండ్స్
అంటే ఇప్పుడు మన మినీ క్లాస్ లైఫ్ ఎట్లుందంటే పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్ మాత్రం డబ్బులు ఫుల్ గా ఖర్చు పెట్టుకుందన్నా అప్పులపాలు అవుతున్నారు అంత సి సింపుల్ గా వేసుకుంటే బెటర్ అవుతుంటుండే
గంత అవసరం లేదు కదా మనకి
ఇంకా మా వదిన కావాలనుకున్నది అట్లా వేసుకున్నా అన్నట్టు హ్మ్ మీ దగ్గర చేస్ ఇప్పుడ్ నేన్ ఇప్ కానీ పెద్ద పెద్ద వాళ్ళను కూడా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ సింపుల్ గా రేజిస్టర్ అయినా మ్యారేజ్ గానీ ఏదో టెంపుల్ కేళ్ళి మంచి పీస్ఫుల్ గా వేస్కుంటా అంటే మనమేం ఏమో గ్రాండ్ గా అన్ అవి అప్పుల పాలు అవుతున్నారు రీసెంట్ గానయితే అవే జరుగుతున్నాయి అస్ అంటే మొత్తం ఇంకా అన్ని ఖర్చులు పేరిగిపోతున్నాయి ఆ అవును అదైతే ఇంకా భలే గున్నది ఇంకా అసలు
అర్ధం కాదు ఇంత వరకైతే
ఇప్పుడుప్పుడు అట్లా మారుతున్నారు ఈ రెండు మూడు సంవత్సరలలో ఈ ఫోటో షూట్లు తిరగడాలు మొ
పెళ్ళికి ముందే
హ్మ్ ఇప్పుడు ఇంకా లవ్ మ్యారేజ్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి కదా ఇప్పుడు ఒకటీ కొత్తది పెట్టి నరేంద్ర మోడీ ఇంకా అట్లా చేసుకోకూడదు ఇట్లా చంపేస్తున్నారు అది ఇది అని పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల యొక్క సంతకం కూడా కూడా కావాలి ఆమోదించాలి లేదంటే వాళ్ళ పెళ్లి చెయలేదు అని కూడా పెట్టిలి కదా విన్నరా మీరు ఈ న్యూస్
లేదు మీకి ఈ అన్ని అప్డేట్స్ ఎట్లా తెలుస్
నేను వార్తలు చూస్తే
అంటే న్యూస్ రోజు చూస్తావా లేతే న్యూస్ చూసుకుంటేనే కూర్చుంటావా
వార్తలు చూస్తా ఏమంటారు పేపర్ కూడా చదువుతా ఉంటాం ఇంకా అప్పుడు నేను చదువుకునేటప్పుడు రోజు డైలీ చదివేది ఇప్పుడు అంటే కొంచెం తక్కువ వేడియో న్యూస్ ఉంటంది కదా అది చూస్తా రెగ్యులర్ గా అది చూస్తా అందుకే కొన్ని తెలుస్తా ఉంటాయి స్కీమ్స్ ఎ ఇట్ ఎట్లా జరుగుతాని మన ఇండియాలో ఏం కథ అని
చాలా మంచి అలవాటు అండి అది
అంటే ఏం జరుగుతుంది ఏం కథ అని తెలుస్థాద్ అన్ని
అవునులే అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంద తెరవడం కూడా మనకి మంచిదే కదా
ఇప్పుడు ఇంకా పెళ్ళి ఆ ఇప్పుడూ పెళ్లిల సీజన్ కాబట్టి ఆ ఇంకా ఫుల్ హడావిడి మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది పెళ్లిళ్లు ఏసుకుంటా ఉన్నారు ఇంత చిన్న ఏజు పె. పెళ్లిళ్లు ఏసుకుని ఏం ఏద్దమనుకుంటున్నారో ఏమో అసల్.
నిజంగా అండి అసలు సెట్టవడం ప పక్కన వెట్టు వాళ్ళిద్దరు సెట్ అయితే సరిపోతది అనుకుంటున్నారు వాళ్ళు, అంటే పెళ్లి ఏసుకుని సట్ అవ్వడం ఒకటె సరిపోతది అనుకుట్ టున్నారు
ఎత పెద్ద బాధ్యత పెళ్లి అంటే మనం సెట్ అవ్వాలి ఖర్చులన్నీ చూసుకోవాలి ఏమన కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నరో లేదో అసలు వాళ్ళ. గుణగణాలు ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి ఇవన్నీ చూసుకోవాలి కదా సడన్ గ పెళ్లి చేస్. కొనీ ఎట్లా ఇదంతా
ల అంటే తల్లిదండ్రులు ఇట్లా పెళ్ళి అనగానే వీళ్ళు ఇట్లా గొర్ర లెక తల ఊపుతున్నారు అసలు.
అసలు మన ఒపీనియన్ అడగాలి తెలుసుకోవాలి నన్ను అడిగితే అనయితే కొంచెం ఫారెన్ వాళ్ళే కొంచెం బెటర్ అనిపిస్తది, నచ్చితే ఉంటరు లే. లేదంటే లేదు వాళ్ళు ఏంది ఏం కథా అని తెలుసుకని మూవ్ ఆన్ అయితా ఉంటారు. నాకయితే అదే బెటర్ అనిపిస్తది మీ ఒపీనియన్ ఎట్లా
ఉ అంటే మరీ అంత డీప్గా ఎళ్ళ ఎళ్ళకోకుండా వాళ్ళని అంటే వాళ్ళ గురించి.
ఎట్లీస్ట్ ఆ ఒక టూ తీ డేస్ వన్ మంత్. తోగ్ అట్లా ట్రావెలే జస్ట్ నార్మల్ గా ట్రావెలే తెలుసుకోవాలి.
ట్రావెల్ చేయకున్న కొంచెం వేరేటోళ ద్వారానైనా తెలుసుకున్నా గూడా.
వేరే వాళ్ళంటే ఇలా చెప్తారంటే, ఇప్పుడు వాళ్ మంచోలే చేసుకోండి ఏమ. తదన్ జెప్తరు అదే మనం జూశ్నం అనుకో మనం లైవ్ లో జూసి నామనుకో కొందరేమో యాక్ట్ చేస్తారు, కొందరేమో నిజంగా జెన్యూన్ గా ఉంటరు. కాబట్టీ మనం మాట్లాడం కొంచెం బెటరని నా ఉద్దేశం అందుకే వేట్ జేయాలి చూసుకోవాలి
కానీ మన కాడ అది కొంచెం వేరే తీరుగ తీసుకుంటారు గదా దాన్ని
అవును ఏందంటే ఇది అప్పట్నుంచి ఉండేదే ఎవరితోనే మాట్లాదం, అమ్మాయిలు ఎవతోని మాట్లాడదు, అమ్మాయి ఎవరితో మాట్లాడదు. ఈమేమో ఏస్తది ఈ ఆలోచన టే ఉంటది గానీ అరే మన ఫ్యూచర్ ఎట్లుంటది, ఏం కథ, సరే నూనె చేసుకోపోతే మ. మనము మన వల్ల చె పిల్లలు ఇబ్బంది వడతరని ఆలోచించలే, ఇంగా అమ్మాయిలమేమో మనమేమో ఇంగ తల్లిగా. ఇబ్బంది వెట్టడం ఎందుకు అది ఇది అని అట్లే వాడి ఉంటరు
అవును మనం ఒక కోణంతో చూస్తే వాళ్ళొక దృష్టితో చూస్తారు దాన్ని ఎవరైనా
ఇప్పుడూ చాలా మంది కూడా కొంచెం మంచిగా ఆలోచించడం షార్ట్ చేసిల్లు, బయటికెళ్ళి బతకడం ఇవన్నీ చేస్తా ఉన్నారు గదా.
అవునవునులే అంటే అంటే అప్పడితో పోల్చుకుంటే ఇప్పుడు మాత్రం పెళ్ళిల్ కొంచెం లేటు గానే చేసుకుంటున్నారు గాని ఈ లవ్ మ్యారేజ్ల వల్ల వీటి వల్ల కొంచెం తొందర అయితుంది మళ్ళీ.
అందుకే నరేంద్ర మోడి మంచిగనే వెట్టిండు ఇష్టం లేపోతే యేసు. అసల్ తల్లి తల్లిదండ్రులే పర్మిషన్ లేందే చేసుకోవద్దు ఎందుగ చంపుతున్నారు గదా ఒక్కోక్కొల్ని
అవును నిజంగా అండి ఇపు పు అంటే అమ్మాయి మంచిన ఉన్ ఒక అబ్బాయి వాళ్ళకి వచ్చింది ఇప్పుడు తిప్పలు అక్కడ అట్లేకా అట్లని గాదు అంటే ఇప్పుడు అమ్మాయిని అట్ల ఉంచుతున్నరా అబ్.
ఇప్పుడు మీరు నిన్న పన్ వార్త చూసిల్లా మనం ఇక్కడ మైబా డిస్టిక్ లో ఒక అబ్బాయి అమ్మాయీ. చిన్న ఏజెనే చదువుకుందాం తర్వాత వచ్చే సంవత్సరం వేసుకుందాం అంటే ఆయన ఏమంటారు నువ్వు చేసుకోవాలి చేసుకోవాలని టెన్షన్ పె ట్టి ఆయనానే ఊరి వేసుకొని చచ్చిపోయిడు జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ వాడికి
ఊరి అంటే పెళ్ళి గురించ
పెళ్ళి చేసుకోమని ఆ పిల్ల నా ఎగ్జామ్స్ అయిపో నంక చేసుకుంట అని ఆ అమ్మాయిన్నదంటే వీడేమో అది తట్టు కోలేక ఆ రోజు నైట్ ఎ ఉరివేసుకొని చనిపోయినంట ఎంత ఘోరం ఇంత సెన్సిటివ్ అయిపోతున్నారు జనాలు అసలు
ఇప్పుడు చచ్చిపోతే చేసుకుంటదంటనా పెళ్లి మరి అయిపోయింది కదా
ఇగ ఆయన చనిపోయిండు వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులకి ఇబ్బంది ఇక అమ్మాయి ఆ అమ్మాయి జీవితం అమ్మాయి చూసుకుంటది అంత తొందర పడదు దేనికైనే ముందు ఆలోచించాలిగదా
అవునవును మరి అంత పిల్లగాడు అంత సెన్సిటివ్ ఉన్నడెండి ఆ పిల్లగాడు
హు చాలా మంది నేను ఇంకొక న్యూస్ కూడా చూసినా ఒక అమ్మాయి అది కూడా మా డిస్టిక్ లోనే ఏ ఆమ పెళ్లి కాట్లేదు ట్వంటీ త్రీ ఇయర్స్ అంటా డిగ్రీ కంప్లీట్ అయింది నన్ను ఎవరు పెళ్లి చే కొట్లేదు ఆ అమ్మాయి కూడా చనిపోయింది గోరం అసలు అమె మందుతాగి చనిపోయింది అంటే అంటే ఏ ఊ ర్లోళ్ళు ఏమంటరంటే ఇంకా పెళ్ళి చేసుకోవ ఇంటికాడ ఉండి ఏంచేస్తావ్ అది అది అని మాట్లాడుతరు కదా దాంతో కొందరేమో మాటలు తీసుకు తీసుకోగలుగుతారు కొందరు తీసుకోలేరు కాబట్టి కొంచం దై ర్యం ఉండడం నేర్చుకోవాలి మనమే మన ఎంత మనం కొంచెం తిరుగుతా ఉంటే మాట్లాడుతూ ఉంటే అర్థమయింది తా ఉంటది ఏదైనా పాపం ఆమె అట్ల చనిపోయింది మైబాద్ లోనే
అక్కడే అక్కడే నియర్ దగ్గర దగ్గర
అమ్మో మీ మైబాద్ లోలే అంతనా
మీమ్ కొంచం సెన్సిటివ్
ఏఐయో
మీ దగ్గర ఏం విశేషాలు లేవ ఇలాంటివి
అంటే నేనంతా న్యూస్ చూడను తెలవదు అంతగనం నాకు ఏమైనా ఇన్స్టాలో ఇన్స్టలో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే అంటే రీల్స్ స్క్రోల్ చేస్తాం మనం చూసేవి వస్తే కదా మనకి అంటే మనం ఊరిని బట్టి మనం ఏమ్ చూస్తామో అవి వస్తా య్ నేను అలాంటివి చూడను అసలు నాకు అలాంటివి రావు ఇగా
ఉహు ఇప్పుడు అందరూ ఇంస్టానే కదా చూస్తేనే తెలుస్తది
అవును తెలుసుకోవాలండి ఇలా మీలాగా అందరికి చెప్ప చెప్పేటట్టు ఉండాలి నేను కూడా
థ్యాంక్ యూ తథ్యాంక్ యూ ఇంకా
చెప్పాలండి ఇంకేం చేస్తున్నారు
ఊ నేనా మా తాత కి నిన్ననే ఆపరేషన్ అయింది కిడ్నీ ఆపరేషన్
అవునా అంటే రాళ్ళ గురించా లేకపోతే
రాళ్లే రాళ్లే వచిన్నాయి చాలా వచ్చినయ్ పాపం చాలా ఇబ్బంది పడ్డడు
అవునా అంటే వాళ్ళకి నొప్పి ఘోరంగా వస్తు స్తదంట అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి
పోవడం ఊకే టమాటాలు తన్న వెజిటేబుల్స్ తినడం ఆకుకూరలు తినకపోవడం ప్రోటీన్లు అవన్నీ ఉన్నయ్ తినకపోవడం వల్ల
అంటే అ అంటే వాటర్ తాగడం వల్ల తగ్గింది పోద్ది అంటారు నీళ్ళు తాగడం వల్ల మళ్ళీ ఇంకొకటి ములక్కాయ ఆకుల్లో వాటి నీళ్ళలో కలుపుకునే పమనా తాగుతే కూడ పడిపోతు
అసలు ములక్కాయ వల్ల చాల ఉపయోగాలు మునక్కాయని మనమె మనం యూజ్ చేస్కోము కాని ములక్కాయ ఆకులు వేర్లు కాయలు ప్రతి దాంట్లో ఉంటాయి ములక్కాయ అంటే బెస్ట్ మెడి సెన్ అది అన్నిట్లో టుల్లో కాల్షియం గానీ అన్ని విటమిన్స్ ఉంటాయి ఈ అంటే తాత వాల్లకి తెలీదు ఇంకా అప్పుడు
ఓకేన మరి ఆపరేషన్ అయిపోయిందా
ఆపరేషన్ అయిపోయింది ఇంటికి వచ్ చ్చేసిర్ళు మాట్లాడుతున్నారు కాకపోతే కొంచెం ఇబ్బంది అయితుంటది కదా ఇక ఈ ఏజ్ లో జాగ్రత్గా ఉండాలి చూసుకోవాలి వాళ్ళని
అవునండి చూసుకోండి మీరు మరి జాగ్రత్తగా తాతయ్యని
మ్ రోజు వెళ్తా మాట్లాడతా నేను కూడ మీకుండరా మీ తాతయ్య వాళ్ళు నానమ్మ వాళ్ళు
లేరండి నన్ నేను పుట్టక ముందే చని
ఊహు వాళ్ళ తో ఉంటే మంచి మంచి ముచ్చట్లు చెప్తాన్రు జీవితం ఎట్లుంటది ఎట్లా మాట్లా డ్తరు అని
అంటే మా పెద్ద నాన్న చెప్పేది ఒకప్పుడు మా పెద్దనన్నా కొంచెం మా బాబు కంటే చాల పెద్ద అన్నమాట వాళ్ళ ఫాదర్ ల ఇక తాత ప్లేస్ లో ఉండి నాకు అన్ని చెప్పేది అన్నమాట అంటే అట్లా చూసుకునేది నన్ను కానీ కొన్ని గొడవల వల్ల ఇప్పుడు వాళ్ళతో కూడ మాట్లాడుకుంటాయి
అయ్యో చిన్న చిన్న వాటిక్ గూడాన
చాల చెప్పేదంట అప్పట్లో రాజ రజాకారులు ఉండేవాళ్ళు వాళ్ళు ఉండదు కదా వాళ్ళ గురించి బాగా చెప్పేది మా తాత వాళ్ళతోోటి ఇంకా చిల్గా ఉండేదండి అంట అయన్నిీ విషయాల్ చెప్పేది మంచిగా అనిపించేది
వాళ్ళు మంచి మంచి ముచ్చట చెప్తా ఉండరు జరిగిపోయివన్నీ మనకి అవన్ని అసల్ తెలీనె తెలీదు ఇప్పుడేం
స్తున్నాడు కదా మ తాత అంటే రజాకలు వాల్లు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నారు కాబట్కి అసలు ఘోరంగా ఉండేదంట వాళ్ళు వస్తున్నారు అంటే వీళ్ చెప్పులు విప్ ప్పి ఇట్ల కింద కూర్చోవడం అసలు వాళ్ళకి చూడొద్దు కదా తలకే నాలకేసుకోవడం ఇట్లాంటివి చేసి
వాళ్ళు చాల ఘోరంగ చేసిరు పండిన పంటలు కూడ వాళ్ళకే ఇస్ కద మిచ్చేేసి శిస్తులాగ వసూలు చేసి తెవి ఆ కొంచెం బానేసల్లాగ చూసేదిన్నట్టు బాగా
ఘోరం అసలు అ యన్నిీ చెప్పుతుండేదిగా మా తాత అంటే వాళ్ళకి తెలుసు కదా పెద్ద నాన్నకి తెల్సి ఇప్పుడు మా తాత వాళ్ళకి తెలుసు మా బాబుకి కొంచెం కొంచమే తెలుసు
ఊహు
చెప్తూ ఉండేది మా పెద్ద నాన్న చెప్తా ఉం
అందుకే పెద్దవాళ్ళ మాటలు ఎప్పుడైన వినాలి మనం కొంచెం